హలో
ఆ అక్కయ్య
చెప్
మొన్న ఊర్లో ఒకతను చనిపోయిడు గదా మన ఊర్లో
ఆ చనిపోయిండే
వెళ్ళారా మీరు
వెళ్ళాము పోయి చూసివచ్చినాము అన్నీ ఖరాబ్ అయిపోయినట ఆయన బాడీ పార్ట్స్ మొత్తం లోపల లేవరు వీద్దె
అదే హాస్పిటల్ కు తీస్ ఉ ఆక్సిజన్ పెట్టి ఉండేది అతనికి ఇంటికే తెచ్చి ఉండే నేను చూసిన అది అది నిబ్లేషన్ లాంటిది ఉండేది అతన్ కు శ్వాస సంబంధించింది
దాన్ తోటే గాలితోటే బతికిన్ దంట ఇన్ని రోజులు
ఏ నైన్ డేస్ కు మొన్న మీరు త్రీ డేస్కి వెళ్ళారా మేమైతే వెళ్ళినాం త్రీ డేస్ కు
ము వెళ్ళలేదు మమ్మల్ని బయటికి పోయిన ఆ రోజు పోలేదు ఇప్పుడు రేపు తొమ్మిది ఎద్దులు ఉన్నది రేపు పోవాలి ఇగ
ఆ ఇద్దరు కొడుకులు అబ్బాయికి అతను ఇద్దరు కొడుకులు ఇద్దరు అమ్మాయిలాట ఒక బా
ఆ అవును ఇద్దరు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయికి ఉన్ను ఇద్దరు అమ్మాయిలకు పెళ్ళిళ్ళ ఐయినాయి ఒక అబ్బాయికి పెళ్ళి గలేదు ఒక అబ్బాయి పెళ్లి చేస్తే అయ్ పెళ్లి గాని
అవును అవును ఆ వాళ్ళ పెద్ద పాప హనుమకొండలో ఉంటారు కదా వాళ్ళు
హనుమకొండలో ఉంటారు
వాళ్ళ పాప డాక్టర్ చదువుతా అంటుంది లాంగ్ టర్మ్ తీసుకున్న అని చెప్పింది నాకు అయితే ఒకసారి
హ్మ్ వాళ్ళ డాడీ టీచర్
వాళ్ళ డాడీ టీచర్ ఆహ్ ఆ బాబు కూడా లాంగ్ టర్మ్ అదే అతను కూడా నీటే తీసుకున్నట్టున్నాడు ఇద్దరు నీటే
ఇద్దరా ఇద్దరు నీటే తీసుకున్నారు ఇద్దరు డాక్టర్ కు సంబంధించినది చదువు కార
అదే మీకు ఏమన్న తెలుసా అక్క
ఇంగా నాకు తెలుసు వాళ్ళ పెద్ద అబ్బాయి ఏమో గ్యాస్లా పనిగిపోతాడు డెలివరీ బాయ్గా
అఓ సరక్క